హాయ్ హాయి్రా బాగున్నావా ఎక్కడున్నావ్ రా
ఆ బాగున్నారా ఇంట్లోనే ఉన్నా మరి నువ్వు
నేను కూడా ఈ మధ్య ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం అనిపిసుంధీ నాకు
ఏక్కడికి వెళ్దాం అనుకుంటున్నావ్
తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నా
పోయిందిరా చాలా రోజుల నుంచి వెళ్ళాలని ఉంది నాకు
నిజంగా తిరుమల దర్శనం అంట్ టె ఒక ప్రత్యేకమైన అను కదా.
తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందంట.
మీకు అక్కడ అట్మాస్ఫియర్ ఎలా అనిపిస్తుంది.
చాలా డిజైన్ గా ఉంది. గాలి కూడా పా. అనిపిస్తుంది.
నిజమే అక్కడికి వెళ్ళగానే స్ట్రెస్ అన్ని తగ్గిపోతాయి కదా.
ఉమ్ నువ్ ఎప్పుడైనా కాలినడక ద్వారమ్ ఎక్కినావా మెట్లు.
అవ్ ఇమ్లా ఒకసారి. అల్పిరి నుంచి నడిచాను. నేన్
ఆహా ఎంత టైమ్ పట్టింది మరి.
సుమారు నాలుగు గంటలు పట్టిందిరా.
అలసటగా అనిపించలేదా మరి.
మొదట్లో అనిపించింది కానీ డివోషన్ వల్ల ఈజీగా అనిపించిందిరా.
అదే భక్తి శక్తి అనుకుంటా.
నువ్వెప్పుడైనా నడిచి వెళ్ళావా.
లేదురా నేను బస్ లోనే వెళ్ళాను.
ఒకసారి ట్రై చేయాలి మంచి ఎక్స్పీరియన్స్.
ఈసారి పక్కా చేస్తా.
ద.
అవును అక్కడి లడ్డు టేస్ట్ అసలు డిఫరెంట్ గా ఉంటది. ఆ నేను ప్రతిసారి ఎక్స్ట్రా లడ్డూ తీసుకోవస్తా. అవును.
ఆహా నేను అదే.
తిరుమలలో తిష్టం ఎలా అనిపించింది. అవును. క్రౌడ్ ఉన్నా కూడా మేనేజ్ చేస్తారు.
ఆ విఐపి దర్శనం గురించి విన్నావా.
కానీ నాకు సాధారణ దర్శనం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది.
ఆ. సేమ్ ఇక్కడ కూడా పేషెన్సీతో వెయిట్ చేయడం కూడా ఒక అనుభవం తెల్సా అసలు.
ఇలో ఇంకేం ప్లాన్ చూస్తావు ఇంకేం ప్లేసెస్ చూసావు. హలో. ఇంకా తిరుపతిలో ఏమేమి శ్నావ్ ప్లేసెస్ అంటున్న.
టెంపుల్ కి వెళ్ళాను రా అక్కడ.
అవునా అమ్మవారి దర్శనం కూడా చాలా ముఖ్యమైనది
ఇంకా కపిల తీీర్థం
అక్కడ వాడు పకాాలు చాలా బాగుంటది కదా
అవును చాలా పీస్ఫుల్ ప్లేస్ా అదసలు
ఆ ఇంకా
ఆ తిరుమలలో అకామిడేషన్షన్ చాలా నీట్గా ఉంటుంది టీటిడి రూమ్స్ లో
ఆ అంకానే అడ్వాన్స్ బుకింగ్ అవసరమా అనిపిస్తుంది నా
అవును ముందే బుక్ చేసుకుంటే బెటర్ మరి
ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి
అన్న ప్రసాదం చాలా బాగుంటుంది
ఫ్రీ ఫుడ్ చాల చాలా గొప్ప విషయం
అవును అందరికి కి అందుబాటులో ఉంటుంది
తిరుమలలో డిసిప్లిన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది కదా
అవును డ్రెస్ కోడ్ కూడా ఫాలో అవ్వాలి అక్కడ
ఇది మంచిదే ప్లేస్ సైనిస్ లైఫ్ మెయింటైన్ అవుతది
ఆ తిరుపతి ట్రిప్ ఇప్పుడు ప్లాన్ చేద్దాం మరి
వచ్చే నెలలో పోదామ్మా మరి ఏమనుకుంటున్ ఏ ఎప్ నీకెప్పుడు వీలు టుంది
ఓకే పర్ఫెక్ట్ వీకెండ్ లో వెళ్దాము మరి
ట్రైన్లో వెళ్దామా లేదంటే బస్
ట్రైన్ కంఫర్టబుల్ ఉంటుంది దగరా
ఆహా టికెట్స్ ఏర్ ఎర్లీగానే బుక్ చేయాల మర
అవును లేకపోతే ఫులై పోతాయ్
ఫ్యామిలీతో వెళ్దామా లేదా
ఈసారి ఫ్రెండ్స్ తో వెళ్దాం ఓకేనా
ఆ సరేతి ఇంకా
ఇంకా అక్కడ తిరుపతికి వెళ్ళాలంటే ట్రిప్ డ్యూరేషన్ టూ డేస్ చాలు
ఆ ఫస్ట్ డే ట్రావల్ సెకండ్ డే దర్శనం
ఆ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉందిగా
ఆ ఇంకా షాపింగ్ కూడా వద్దామా
అక్కడ శాండల్వుడ్ ఐటెమ్స్ ఫేమస్ కదా
అవును చాలా ఫేమస్ కొనుక్కోవచ్చు కూడా
అ
అ
ఫోటోగ్రఫీ అలో ఉందా మరి
బయటుంది లోపల ఉండది
అన్ ఓకే అవునా
ఇంకా పేరెంట్స్ కి చెప్పినావా మరి ప్లాన్
ఇంకా లేదు బట్ చెప్తాను
అక్కడ నుంచి వేరే దగ్గరికి కూడా వెళ్దాం
ఆ సేమ్ ఓకే వెళ్ళా మరి
అడ జెపాలి ఉంటది హనుమాన్ టెంపుల్ ఆడికి పోదాం
ఆ ఆ తిరుమల హిల్స్ వ్యూ చాలా బ్యూటిఫుల్ కదా అసలు
చూ లో గ్రీనరీ ఉంటది. చాలా బాగుంట
ఆ ఇంకా రోడ్ జర్నీ కూడా చాలా ఎక్సయిట్మెంట్ గా ఎంజాయబుల్గా ఉన్ పిన్న సలో
అవునా ఎస్పెషలీ ఆ ఘాట్ రూట్స్ అయితే వావ్ వేరే ఫీలింగ్ అసల్
సేఫ్టీ రూల్స్ ఫాలో చేయాలి.
అవును చేయాలి
దర్శనం టైం ఎంత ఉంటుంది
దర్శనం టైమ్మా ఏమో ఆడ వచ్చిన జనాలక్ పైన తెలుస్తది ఎంత మంది వచ్చిందో అన్న
అవునా పేషెన్సీ చాలా ఇంపార్టెంట్ కదా అక్కడ
అవును చాల ఇంపార్టెంటే
హు ఉ అక్కడ వాలంటీర్స్ హెల్ప్స్ చేస్తారా
ఫుల్లో హెల్ప్ చేస్తారు. వాళ్ళ నుంచేదే మన కోసం పక్కా డెఫనెట్ గా ఆ సరేరా ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా అదే ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూసాక దేవుడి దగ్గరికి వెళ్ళాలనిపించింది.
ఆ ఆ అప్పుడు వెంటనే తిరుమల వెంకటేశ్వర స్వామికి వెళ్ళాలి కదా
ఆ అదే మొన్న దాకా ప్లాన్ ఏసినాం కదా పోదాం మీక యిపుడు
ఆ నిజమే గత సారి నేను ఐదు గంటల్ క్
అవున ఐదు వంటల దర్శనం అయిందా లేదా పేషెంట్ టెస్ట్ అయ్యిందా
రెండురా చివరికి రెండు సెకండ్ల దర్శనమే అక్కడ
అబ్బా ఐదు గంటలు వెయిట్ చేసి టూ సెకండ్సా ఇది ఫాస్ట్ దర్శనం
కాని ఆ రెండు సెకండ్లు వర్తిట్ రా
ఆహా అది నిజంలే నాకు కానీ నాకు లడ్డు కోసం ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంది
ఆహా తిరుపతి లడ్డు కోసం వెళ్తున్నావా లేదా దేవుడి కోసం వెళ్తున్నావా
అమ్మ వస్తది కదా
సరే ఈసారి వాక్ క్రూట్ వెక్కుదాం మరి
ఆ వాకింగే నేను టెన్ స్టెప్ ఎక్కినా టైర్డ్ అవుతా అంతే తర్వాత కూచుంటాం డివోషన్ ఒకేగాని లెగ్స్ అగడ అవ్వవు కదా ఏం చేద్దాం అప్పుడు ఏం లే స్నాక్స్ ఉంటేనే డివోషన్ వస్తుంది మరి
నువ్వు ఫుల్ ఫుడ్డి రా అసలు
నిజమే తిరుపతి ఈక్వల్ టు లడ్డూ ప్లస్ ఫుడ్ ప్లస్ ని
టెంపుల్లో స్లీప్ చేస్తే సెక్యూరిటీ బయటికి పంపిస్తారు రా
సరే రూమ్ అయితే బుక్ చేసుకుందంత నిద్ర అయితే ఉండాలి కదా స
ఇందులో కూడా నువ్వు స్లీప్ మాత్రమే చేస్తావు
ఏ స్లీప చూ ట్రిప్ అంటే కొంచెం రెస్ట్ కూడా తీసుకోవాలి కదా
ఫోటో తీసుకుందాం అనుకుంటే
నేను రెడీ పోస్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసా
టెంపుల్ లో ఫొటోస్ అలౌడ్ కాదు
ఇన్స్టా రీల్స్ పోయాయి మరి
బయట హిల్స్ దగ్గర తీసుకుందాంలే
అక్కడ రీల్స్ కూడా షార్ట్స్ కూడా అన్ని చేద్దాం
దర్శనం అయ్యాక ఏం చేస్తాం
ఫస్ట్ లడ్డు సెకండ్ లడ్డు థడ్ లడ్డు లడ్డు లన్ని తినేసేయాల
తేడా వస్తది ఆ షుగర్ లెవెల్ పెరిగిపోతుంది
డివోషల్ లేవాల కూడా పెరుగుతుంది మీకు
కామెడి అస్సలు
ఇవరా నేను ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ కదా
ఈసారి ఫ్యామిలీతో తిరుపతి వెళ్దాం అనుకుంటు నెక్స్ట్ టైమ్ మనం ఫ్యామిలీతో తిరుపతి
నెక్స్ట్ టం పర్ఫెక్ట్ ఈసారి మనం మనం దోచుకొని పోదాం
మ్మ్ అవును ఎస్పెషల్గా తిరుమల వెంకటేశ స్వామి టెంపు ల దర్శనం ఫ్యామిలీతో చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నాను
కానీమ్మ్ మనకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుది పెద్దళ్లతోటి పోతే
అవును వాళ్ళకి ఫస్ట్ టైం టెంపుల్ విజిట్ కూడా
మ్మ్ అమ్మ ఆ పేరెంట్స్ తో పెటప్పుడు ఎట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ట్రిప్ మరి
ట్రైన్ లో వెళ్దాం అనుకుంటున్నాం
ఆ గుడ్ ఐడియారా ట్రైన్ లోనే వెళ్తే బాగుంటది
ఇంకా అకామిడేషన్ కూడా ముందే బుక్ చేసుకుందాం
ఆ చాలా మంచి ది అన్ని లాస్ట్ మినిట్ అయి తే కష్టం అయితది ముందే బుక్ చేసుకోవాలి
ఆ దర్శన్ టికెట్స్ కూడా అలల్లోనే తీసుకుందాం
ఆ క్యూ లో ఎక్కువ టైం అయితుంది అదంతా టైం అవైడ్ చేసేసి ముందే తీసుకుందాం అవును రా వాళ్ళకి పేషెన్స్ తక్కువా ఉంటది కదా తీస్క పోదాం
హ్మ్ అవును మరి రెడీగా ఉండు వెళ్దాం సరేనా
హ్మ్ వెళ్దాం ఒకసారి నువ్వు గుడా ఇంట్లో చెప్పు చెప్పి కాల్ చెయ్ సరేనా
ఆ ఓకె రా మరి
సరే బాయ్ టాటా సీయూ
మ్మ్ బాయ్ బాయ్